హలో హలో హలో హలో
హలో
నా వాయిస్ ఇన్పడుతందా అండి హలో
హలో
నాన్ నా వాయిస్ ఇన్పడుతుందా
హలో హలో
వినపడుతుందండి నా వాయిస్ మీ వాయిస్ నాకు వినపడుతుంది
హా వినిపిస్తుంది చెప్పండి హలో ఓకేనా
ఎలా ఉన్నారండి ఆ ఓకే అండి వినిపిస్తుంది ఎలా ఉన్నారండి
ఫైన్ అండి మీరు
బాగున్నానండి తెలుగులో మాట్లాడండి తిన్నారా అండి
లేదు తినాలి
అవును
తిన్నరా మీరు
ఆ తిన్నానండి అది మనం అటి ఈ మధ్యకాలంలో మీరేమైనా ఫ్రెండ్స్ తోటి ట్రిప్స్ ఎసారా అండి
ఉ ట్రీప్స్ ఎల్లాం మీడారు
నేన రమా
ఉమ్ ఫైన్ ఎల్లమ్ ఫ్రెండ్స్ తో కలిసేల్లి ఓ టు త్రీ డేస్ అక్కడ స్పెండ్ చేసి దర్శనం కంప్లీట్ చేసుకొని అట్లా ఫ్రెండ్స్ వల్ల ఇన్ హోమ్స్ వాల్ల ఇన్ ఇంటికెళ్ళి అక్కడ తిరిగి మొత్తం ఎంజోచేసి వచ్చాం
అవునా
బాగుంది కాకపోతు ఫ్రెండ్స్ తో వెళ్ళి అలా నో సిగ్నల్స్ నో కాల్స్
ఆహా సో అలా మేడారం ట్రిప్ కంప్లీట్ చేసుకున్నారా
ఆ
మధ్యకాలంలో నేను అంటే ఈ మధ్యకాలంలో ఎళ్ళలేదు గని లాస్ట్ ఇయర్ సంక్రాంతికి మా ఫ్యామిలీతో బయటికి ఎళ్ళలేదండి అంతే
ఎక్కడికెళ్ళారు.
సంక్రాంతికి అంటే మా మా ఫ్యామ్లీలో మట్టుకు అందరం కల్సి డ్యామ్ కెల్లుండే
అవునా
మ్ డ్యామ్కి ఎళ్ళేసేసి అక్కడ డ్యామ్ అంతా తిరిగి చూసి అక్కడ కిందనే డ్యామ్ కిందనే ఒక పార్క్ ఉంటదన్నమాట
హ్
ఆ పార్కెళ్ళము ఆ పార్క్ కెళ్ళేసేసి కబడీ గేమ్స్ ఆడుకోనుండే గేమ్స్ ఆడుకొని అక్కడ్నుంచి ఇగ అందరం కల్సి అంటే స్కూటీస్ మీద కలిసి చాలా లాంగ్ ట్రావెల్ చాలా లాంగ్ ట్రావెల్ చేసుండే
మ్
అక్కడ్నుంచి మళ్ళీ షాపింగ్కెళ్ళేసేసి షాపింగ్ కంప్లీట్ చేస్కొని ఇంకా అలా అలా ఆ రోజు నైట్ అందరం కల్సి అంటే మా కజిన్ ఒక ఆ తను ఫిష్ కర్రీ అని ఉండుండే అన్మాట
ఆ
ఫిష్ కర్రీ కుక్ చేసి ఆ అందరం కలిసి ఫిష్ కూర్చొని అందరం కల్సి ఫుడ్ తిన్నాం. ఇంకా అలా అలా ఇయిపోయిన్దన్మాట ఆ రోజు
ఏంటి ఎప్పుడు ఫ్రెండ్స్ ఫ్యామిలీతోనే ఎళ్తరా ఫ్రెండ్స్ ఎళ్లారా ఎటు
వెళ్తామండి ఫ్రెండ్స్తో గుడా కాకపోతే చాలా తక్కువ
హ్
ఉ
అ
మీరు మీ ఫ్యామిలీతో ఎల్లరా ప్పుడు ఫ్రెండ్స్తోటే ఎళ్తరా
హ
అంటే మీరు మీ ఫ్రెండ్స్తోటే ఎళ్తారా ఎక్కువగా
ఎక్కువ ఫ్రెండ్స్తో ఎళ్తా చాలా వరకు
ఫ్యామిలీ తోటి తక్కువ
ఆ ఫ్యామిలీతో తక్కువ ఎప్పుడోసార్
ఫ్యామిలీతో గుడా అప్పుడప్పుడ్ ఎళ్ళండి అట్ల అయితేనే బాగుంటది
ఈసారి వెళ్ళాలి ప్లాన్ ఉంది చూడాలి ఏమైద్దో
ఎటు ప్లాన్ చేస్తారండి
చూడాలి ఎక్కడికైద్దో ప్లాన్ ఉంది బట్ ఏమై
మీకు కుకింగ్ వచ్చా
వచ్చు. అంటే ఫుడ్ వండుతా కర్రీస్ అంటే కొంచం టోటల్గ రాదు కొన్ని
అంటే మీకు వెజ్ ఎక్కువ ఇష్టమా నాన్ వెెజ్ నాన్ వెెజ్ ఎక్కువ ఇష్టమా
ఆల్ వేస్ నాన్వెజ్
ఆల్వేస్ నాన్ వెజ్ నాన్ వెజ్ లో ఎక్కువ ఏమి తింటారు
ఫిష్ ఫ్రై
ఫిష్ ఫ్రై ఆల్ టైమ్ ఫేవరేట్ ఆ
హుమ్మ్
వెజ్ ఎక్కువ తినర మరి
వెెజీ కూడ తింటా
హుమ్మ్
బట్ ఫేవరెట్ అంటే నాన్ వెజ్ అనుకో వెజ్ కూడా తింటా ఎక్కువ
అ వెజ్జ్ లో అయితే అంటే బాగా ఇష్టంగా తినేది ఏంటిది
వెజ్ లో అంటే చిక్కుడుకాయ
చిక్కుడుగాయ టమాటోనా లేకపోతే చిక్కుకిగాయ కర్రీ అట్లా
చిక్కుడుకయ్ టమాట
హ
అంటే నార్మల్ ఏ కర్రీ అయినా తింటా కాకపోతే నార్మల్గా కర్రీ టైప్ కాకుండా ఫ్రై చేస్తే తింటాం ఎక్కువగా
ఓహో మరి చికెన్ అంటే ఆ సారీ
మీరు
నేను నాన్ వెజ్ తింటా వెజ్ తింటా ఈక్వల్ ఒక రోజ నాన్ వెజ్ అంట ఒక రోజు వెజ్ చెడా
ఓ
హ అంటే మీరు చికెన్ కర్రీ కుకింగ్ వచ్చా
కుకింగ్ వచ్చు చేస్తా
ఆ
కుకింగ్ వచ్చు చేస్తా
అంటే చికెన్ కర్రీ ఎలా వండుతారు
హ అంటే కర్రీ చాలా తక్కువ ఎక్కువ ఫ్రై చేసారు
ప్రాసెస్ చెప్తారా
ప్రసేస్ ప్రసెస్ అంటే అంత ఐడియా లేదు అనుకో యూట్యూబ్ ఓన్లీ యూట్యూబ్ లో చూసి చేస్తా
చూసి ట్రై చేస్తారా అంటే ఈ మధ్య కాలంలో మీరు మీనాకర్రీ బెస్ట్ అంటె మీక్ బా నచ్చింది ఇట్లా
అంటే లాస్ట్ టైమ్ చేసా చికెన్ ఫ్రై
చికెన్ ఫ్ర్ మ్ బుక్స్ ఏమన్నా జవుతారా
బుక్సా అంత ఇంట్రెస్ట్ లేదు చదువ మీ చ
మీన్స్ అంటేలైక్ అదే ఈ వెబ్ సిరీస్లు చూస్తారా
హా అవ్వి చూడన్ ఎక్కువ అంటే
చాల్ తక్వ హ్మ్ మీకంటే బాగా ఇష్టమైంది ఏంటి లైక్ అంటే మీ లైఫ్ లో ఇది ఉంటే చాలు అన్నట్టుగా
మ్హ్ ఏముంది మ్ ఆలోచిసున
అంటే లైక్ మీరు బాయ్స్ కదా బైక్ డ్రైవింగ్ అనేసి అట్లా ఉంటాయి ఖదా బాయ్స్ కి ఫ్యాంటసీస్
ఓ డ్రైవింగ్ అంటే కార్ ఒకే కార్ అంటే అందరికి బాయ్స్ కి డ్రైవ్ జెయ్యాలనుంటది
హుం ఉందా మరి అంటే మీకు వచ్చా కార్ డ్రైవింగ్
హా వచ్చు
ఆ అ డ్రైవ్ చేస్తరన్మాట
ఆ అంటే ఇంక బైక్ డ్రై బైక్ డ్రైవింగ్ అంటే ఇంకా బెస్ట్ బెటర్ కార్ డ్రైవింగ్ కంటె
అంటే లేటెస్ట్ మోడల్ బైక్స్ ట్రై చేయడం ఇస్తమా లేకపోతే ఏ బైక్ అయినా పర్లేదా? స్పోర్ట్స్ బైక్ ఏదన్నా ట్రై చేసారా మరి
ఫ్రెండ్స్ తో నైట్ అవుట్స కెళ్ళడం అట్ల
సొ మీరు మీ లైఫ్ టైమ్ అంతా ఫ్రెండ్స్ తోటేనా
హుం అంటే డైలీ ఎళ్తం అలా బోరింగ్ ఉన్నప్పుడు నైట్ ఎళ్ళి మ తిరుగుతి చాయ్ చాయ్ దాగు
సరే అండి
ఆ ఓకే అండి